హల్
అ
హాయ్ చిత్రా ఎలా అన్నావ్?
ఉమ్ బావ్నా నస్మా, నువ్ ఎట్లున్నవ్?
ఉమ్ నేను చాలా బాగున్నా. నిన్ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినాన్న నికు.
ప్చ్ ఉమ్ చాన్రోజులకు గుర్తోస్తీవి.
ఉహ్మ్
ఏమి ఇప్పుడే నిద్ర లేచినట్లున్నావే
అవ్ వచ్చి కాలేజ్ నుంచి చాలా సేపటి నుంచి పడుకొని, ఇంకిప్పుడే లేచినా నీ కాలోచ్చే తోందర్కి.
రీల్స్ ఎక్కువ చూస్తా అంటివా.
లేదు ఈసారి నిజంగా, పని కోసం ఊరికే ఫోన్ చూస్తా అంటి జావా, అసైన్మెంట్ ఇట్లా అట్లా చూసుకొని ప్చ్ ఉన్నా.
ఓహో అదే అరేలు మరియు సేర్చింగ్లా
ఆ ఇంకా అవే ఉంటాయి. సార్ అదే సాయి కిరణ్ సార్, అబ్దుల్ సార్ లాంటోళ్ళు వీళ్ళంతా, క్వచన్ ఎక్స్ట్రా ఇస్తా అంటారు, మనం వాటిని డైలీ కంప్లీట్ చేస్తా ఉండల్లా నాకు ఇంకేం. పన్లేదని వేల్లనుకో అంటారు కదా
నా పరిస్థితి కూడా అలానే ఉంది. చిన్న తప్పు కోసం రెండు గంటలు డీబగ్ చేశారు.
మ్... అసలేం చే మొత్తం ప్రోగ్రామింగ్ జీవితం అయిపోతుంది ఒక చిన్న సెమీ కోల్న్ మిస్ అయితే మొత్తం కోడ్ పని చేయదు నా లైఫ్ లో
ఇది చాలా కామన్ ప్రాబ్లం మరి అసైన్మెంట్ సబ్మిట్ చేసావా
నువ్వు అసలు రాంగ్ కాన్వర్సేషన్ చేస్తా అన్నట్టున్నావు ఏం ఇప్పుడు నువ్వు నిద్రపోతా అన్నట్టున్నావు కదా ఎనిమిది గంటలకే
అవునాస్మా నేను నిద్రపోతా అన్నట్లు నీకెట్లా తెలుసు నేను నిద్రపోతా అన్నట్లు నీకెట్లా తెలుసు
తెసిపోతాంది నీ మాటల్లోనే అది నెను గెస్ చేయగలుగుతాను
ఓ
మ్
జుట్టు గజిబిజిని అక్కటి నుంచి చూస్తే నా జుట్టు గజిబీజ ని అక్కడి నుంచి చూస్త
అవును చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాం అసలు కనీసం అటెండెన్స్ ముందు వచ్చాను
ఆ రూల్ అందరికీ ఆ రూల్ అందరినీ భయపెడుతుందిలే కానీ మనల్ని కాదు
అయినా మనం భయప భ అది భయపెట్టి నా పెట్టకపోయినా మనం భయపడలే కదా ఇంకేం చేస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేయలేకపోతే ఎగ్జామ్స్ రాయలేం కదా
మ్ అవును
మ్ నిన్న డేటా స్ట్రక్చర్స్ క్లాస్ ఎలావ్ అనింది బ
హుమ్... అదీ ఏదో జరుగుతా ఉంది వాళ్ళు చెప్తారు మనం వినం అంతే
మ్.... నాకైతే ఆ బైనర రీసెర్చ్ టాపిక్ చానా బాగా నచ్చింది అసలు ఆ రోజు ఎగ్జామ్ లో కూడా చాలా బాగా రాసాను ఇన్ని రోజులు ఎగ్జామ్ ఎట్లా రాసినా కానీ బైనరీ రీసెర్చ్ టాపిక్ వచ్చిన రోజు చాన బాగా రాసాను లీనియర్ సచ్ అంటే ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది కదా సో నాకు టాపిక్ చాలా బాగా నచ్చింది
నాకైతే అది అర్థం ఆ క్వశ్చన్ అర్థమయింది కానీ ఆ మినిమం ఎలిమెంట్ నేను కనుకోలేకపోయినాను నాకు అది చాలా బాధ బాధ అయిపోయింది ఒకవేళ సార్ చూసింటే థర్డ్ ఇయర్ మీరు ఇంకా మినిమం ఎలిమెంట్ కనుక్కలేకుండా ఉండారా అని అంటారు
మ్ అదేం కాదు లే నువ్వు చేయగలుగుతావు కానీ ఇంకా టైం ఉంది
ఈ రోజు ఎగ్జామ్ ఎట్లా రాస్తది
ఈ రోజు ఎగ్జామ్ ఆ చాలా బాగా రాశాను అది కూడా కోడ్లు వచ్చినాయి కానీ ఆ మల్టిపుల్ చాయిసే అసలు ఏందో అర్థం కాలేదు రాయల్లా లేదా అసలు ఏదో ఒకటి పెట్టేసి వచ్చేసినా ఇంకా నీలాంటి టాపర్స్ ఎవరు నా పక్కన కూర్చోలేదు సో ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు మరి మనకి
నస్మా అందుకని నా పక్కన రెండు బెంచ్లు రెండు సిస్టంలు ఖాళీ
అవి పని చేయకుంటే పక్కన కూర్చు చలేని వాళ్ళ దరిద్రం కానీ నీ దరిద్రం ఎందుకు అవుతుని చెప్పు నువ్వు అదృష్టవంతరాలివి ఎవరు డిస్టర్బ్ చేయకుండా నువ్వు రాసుకోగలుగుతాన్నావ్ నీ ఎగ్జామ్
థ్యాంక్ యూ హస్మా
మ్ ఇంకేం మరీ తిన్నావా ఆ మా ఎక్కడికి వెళ్ళాము మనం
హ్
ఉ తిన్నావా మరి
ఊ తిన్నాను అస్మా నువ్వు
తినేసి ఏం స్పెషలు
ఊ సంగటి
సంగటి మాత్రమే తినేస్తారా దాంతో పాటుకి ఏముండదా
అంటే సంగటి అని చెప్తే సంగటి ఒక్కటే తింటారా దాంతో పాటు కూర ఏదో ఒక్కటి ఉంటుంది.
నాకు సక్రమంగా వినపడ్లే అస్మా
ఎందుకు చెవులో ఏమైనా
ఆహా లేదు వాయిస్ బ్రేక్ అయిపోతంది
ఇప్పుడు
ఆ ఇప్పుడు వస్తంది
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరు ఎట్లున్నారు
అందరూ బాగున్నారు మీ ఇంట్లో
హ్ మా ఇంట్లో బాగానే ఉన్నారు నేను ఉంటా కదా సో వాళ్లకు ఏం ప్రాబ్లం ఉండదు.
అవునవును
మరి మీ అన్న కాల్ చేసిన్నార
ఆ చేసియున్నారు
ఉహు ఇంకేమంట జాబ్ అంతా వెతకడం ఎలా జరుగుతాందంట
ఇప్పుడుకైతే యు కోచింగ్ లో ఉన్నాడు చూసుకుంటా అన్నాడు
మీ అన్నకు జాబ్ ఎప్పుడు వస్తుందో నేను కేరళకి ఎప్పుడు పోతాను అది తొందరగా జరిగితే చాలా బాగుంటుంది కేరళ నన్నా చూస్తా కదా
నీకంటే ఆతృతగా నేనుండను కేరళకు పోయేకి జాబ్ వస్తే
ఆహా పిలిచిక పోక పోవలా ఉన్న నీకు
హా కచ్చు నేను చెప్పినాక ఖచ్చితంగా చేస్తా అస్మా
ఇప్పుడు దీన్ని గోడ పైన రాసి పెట్టేంత ఇదేం లేదులే నీ పైన నమ్మకం పెట్టుకుంటా అన్నాం చూద్దాం.
హుహ్ ఏం చేస్తానావ్ ఇంగ ఎట్లయితే
ఏం చెయ్యాలా అని ఆలోచిస్తానా
ఒహో చదవలేదా
ఏం చదువుతాంలే ఇంతసేపు అస్నమేట్లు చేసి రిమైంగ్మార్నింగ్ అంతా చదివి ఎగ్జామ్లు రాసి ఇప్పుడు తిని పుష్టిగా పడుకోవాల అనమాట రేపు ఎగ్జామ్ కదా
ఓ రేపు సాయికిరణ్ సార్ క్లాస్ లేదా
ఇంకా టైం టేబుల్ చూడలేదు కాబట్టి మనకు తెలియదుంతవరకు
అంటే కోడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడకపోతే రేపు పొద్దున్నే మనము ఆర్డ్ చూసుకోవాల్సి వస్తుంది సార్ దగ్గర
ఏం కోడింగ్
ఈరోజు పెట్టినాడు కదా కోడింగ్స్
కానీ అదేం మనకు చెయ్యండి అని చెప్పి పలేద్ కదా
పెట్టిండేది చేయ్య మని
కాదు అది ఈరోజు నెను కంప్యూటర్ నెట్వర్క్స్ వల్ల క్లాస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి అట్లా పెట్టిండేది ఇంకా సెపరేట్ గ్రూప్ లేదు కాబట్టి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ గ్రూప్ లో పెట్టేసన్నాడు అంతే
ఆహా
నేను ఇంగా విజీగా అనిన్నాయి అనేసి మనకి ఈజీగా ఉంటే వచ్చేస్తాయి కదా వచ్చేస్తా అంటే చేస్తా అంటాం రాలేదు అనుకో చెయ్యం కాబట్టి ఏవో వచ్చేటవే చెయ్యలే కాబట్టి ఆ క్లాస్ సారిది క్లాస్ వినకుండా అవి చేసుకుంటా అనింది
ఓఓ నేను ఈరోోజు చానా మిస్టేక్ చేసేస్తా అశమా
దేనికి
అదే ఫస్ట్ చాట్ జిపిట్ అడగన్నా డైరెక్ట్ అది ఏఎం సియటిది చూసుకుంటే డీబగ్గింగ్ చేసే కోడ్
ఉ
బావుండు
ఏం కాదులే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ కానీ
అయినా రెండు కోడ్లే ఎసమా
ఉ
ఎన్ని ఎనిమిది ఇచ్చే ఎనిమిది ఇస్తే రెండయినాయి
చూద్దాం కానీ
ఉ
హ ఇంకా క్లైమేట్ ఎంత ఎట్లుంది బయట ఉన్నవా ఇంటి లోపల ఉన్నావా
బయట్ ఉన్నా
మెబ్బుగా ఉండదా
ఆ లేదు లైట్ లైట్ వేసంటాం బయట
ఏం నాట్ నాార్ చిత్రా
ఇప్పుడుకైతే ఏం లేదు అస్మా చుట్టుపక్కలంతా టమాోటా చెట్లు ఉన్నాయి ఇప్పుడికి
హు
ఇంకా మేమైతే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అట్లా నాటల్లా టమాటా చెట్లు
ఇంకేం మాం లేదా
ఇంకాాల లేదు అస్తమా పోయితినలా నువ్వు తినేస్తివా
ఉ తినేస్తి
అ ఏేం పోయితే పడుకునేద తనయింగా
ఆఆ
ఉ పెట్ పడుకునేదేనా
అంతే అంతే ఇంకా వేరే ఫోన్ ఒకరికి చేస్తే వాళ్ళు ఎత్తలేదు ఇంకా తింటా అన్నారని
ఆ ఉ
మళ్ళీ చూద్దాం ఇంకా కాసేపు వెయిట్ చేసి కొట్ తంత్రయంగ్ ఎగ్జామ్ రాసేసి కొనిస్త
ఆ
ఏక నువ్ రాసిస్తున్నావా ఈ రోజు ది కొడ్ దపుర
నమాజ్ చేసేస్ కుంట్రా
లేదు ఇంకా చెయ్యల్లా ఇప్పుడుది
ఇప్పుడు చేయల్లా
రోజుకు ఫైవ్ టైమ్స్ చిత్ర
ఉ తేరేస్మ
కన్వర్సేషన్ నెక్స్ట్ దిన్లో కంటిన్యూ జేత్త
ఉ
మేర ఫోన్ చే